హలో హలో హాయ్ అండి
బావునా
బాగున్నామండి మీరు బాగున్నరా
హుమ్ బాగున్నామండి ఏమి చేేస్తున్నారు
ఏం లేదండి ఖాళీ మీరు
ఏం లేదండి కాలినే తిన్నరా మరి
లంచ్ చేసినాంమండి డిన్నర్ టైం డిన్నర్ ఇంకా చేయలేదు మీరు చేస్తారా
లేదు లేదండి నేను కూడా చేయాలి మెల్ళగా ఇప్పుడే కాదు కదా కొంచెం టైం పడుతుందండి
అవునండి లేటే తింటారా అండి తొందరగానే తనిస్తారా
అర్ధం కాలే అండి
అంటే కొంతమంది ఎయిట్కే నైన్కే పడుకుంటారు కదా మీరు కూడా అట్లానైనా లేకుంటే లేట్గా అయినా తింటారుండి
లే లేదు మరి అంత ఎయిట్ నైన్ వనుకునే బ్యాచ్ కాదు కదండి కొంచెం లెవెన్ లెవెన్ థర్టీ ట్వల్వ్ ఇక తెల్లారులు ఉండమన్నా ఉంటాం అన్నమాట కాని పడుకుంటా లేండి హ్మ్ హుం మీరు
ఆ ఇంటికాడుంటే లెవెన్ టువెల్ హాస్టల్ ఉంటే వన్ టూ లాస్ట్ వన్ అండి ఇక పొద్దున కాలేజ్ ఉంటది కాబట్టి
ఫాస్ట్ గా పడుకుంటరిగ
కొంచెం మరి అంత కాదు కొంచెం
సరే ఏ టాపిక్ గురించి మాట్లాడుకుందాం అండి
అదే అదే అండి ఇప్పుడు ఎండాకాలం సమ్మర్ వస్తాంది కదా సమ్మర్ లో ఎట్లుండాలి ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ టెంపరేచర్ కూడా బాగా పెరిగిపోతుంది కదా ఫస్ట్ ఉన్నట్టు కాకుండా ఈ ఇయర్ ఎక్కువ ఉన్నయంట ఎండలు వాటి గురించి మనం మాట్లాడుకుందాం
సరే ఓకే ఇప్పుడు మీకు ఎండ
అస్సలు నచ్చదండి ఐ డోంట్ లైక్
ఏం ఏం సీజన్ అంటే ఇష్టం అండి మరి
చలికాలం
చలికాలం అంటే ఇష్టమా ఎందుకు ఏమనా రీజన్స్ సున్నాయా మీ వరకేమైనా
వానలుండయి బురదుండయి బాగెండ కూడ రాదు స్వెట్ రాదు చిరాకి ఆ నార్మల్గుంటది వె చ్చగ వెదర్ నైట్ ఏమో బా లేట్ అయితాది పొద్దునేేమో తొందర అయిపోతది బాసేపు పండుకోవచ్చు
అవునవును. అంటే మీకు నిద్రెక్ క్కువిష్టమన్ ట్టింది కదా
అవునండి అందుక్
అందుకని వింటర్ని సెలెక్ట్ చేసారు. ఎక్కువ నైట్ టైం ఉంటదని.
ఆ అందుకు వింటర్ బాగుంటది కంపేర్ టు ఈ వెదర్ తో పోలిస్తే
అవునవునండి.
ఇప్పటికే ఫుల్లున్నాయి ఇంకా మా కాలేజ్ హాస్టల్ చాలా దూరం పోయి వచ్చేసరికి ఆ ఎండకి హెడ్డేక్ అయితాంది.
తడిచిపోతనాల కూడా స్వెట్
ఆ అవునండి అందుకె నాకు సమ్మర్ నచ్చదు. అసలు ఆప్ అవునండి నచ్చక్ ఉప్మానా ఇగా టిఫిన్ చేయాల్సిస్తుంది ఉప్మా అసలే తీనను. కానీ వెండకి హిమల్బ్ పొద్దున్నే వెళ్ళడం కాలేజీ అవునండి అందుకనే
ఇంకా ఈ సమ్మర్ లో కొంచెం వాటరు కూడా ఎక్కువ తీసుకోవాలి కదా అండి డిహైడ్రేట్ కాకుండా
అవునండి వాటర్లో ఇట్లా ఆ లెమను లేకపోతే పెరుగు వాటర్స్ సబ్జా ఇవి కూడా చాలా మంచిదండి. బాడీ డిహైడ్రేట్ కాకుండా ఎనర్జీ ఇస్తది బాడీ
మ్మ్
ఇంకా అండి మీ ఫేవరెట్ ఫ్రూట్ అంటే ఈ సీజన్ లో ఇప్పుడు ఈ సీజన్ సీజనల్ ఫ్రూట్స్ ఉంటాయి కదండి
ఆ అవునండి ఈ సమ్మర్ కదా ఆ అవైలబుల్ మ్యాంగోస్ ఉంటాయండి చాలా ఇష్టం ఆ మ్యాంగోస్ లో చాలా టైప్స్ ఉంటాయండి. మరీ అంత నాలెడ్జ్ కాకపోయినా కొంచెం కొంచెం నాలెడ్జ్ ఉందండి ఆ ఎస్ అవునవును రసాలు అని
టూ ఫేవరెటా అండి తింటారా
ఆ అవును అవునవునండి చాలా. ఇష్టం అన్నమాట
అ
ఇంకా అలా టైప్స్ ఉంటాయిండి చాలా స్వీట్ ఉండేటివి కూడా ఉంటాయి
ఆ అవునండి ఇట్లా మా రిలేటివ్స్ వాళ్ళ ఇంటి దగ్గర కూడా ఫుల్లు చెట్లు ఉన్నాయి అక్కడ అందరూ ఒకటి కాలనీ కాని ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్క టైప్ ఉండే అక్క సమ్మర్కి వెళ్ళినప్పుడల్లా తింటాం చిన్నగా ఉంటదండి ఒక మామిడికాయ కనీ ఫుల్ టేస్ట్ రసం ఉంటది బాగుంటది అట్లా
ఇట్లా మ్యాంగోస్ తినడం కూడా మంచిదే అండి కాని ఎక్కువ తినకడదు హీట్ అంట బాడీలో హీట్ పెరిగిద్ది అంట
అవునండి మరి ఇప్పుడు స్టార్ట్ అయింది కదండి తిన్నారా మ్యాంగోస్
అంటే ఆ ఊగాది రోజు ఆ పచ్చలో అంటే అవి కొంచెం పచ్చగానే ఉన్నాయండి పండుకాయితే రాలేదు కదా ఇంకా కొంచెం ఆ ఆ టేస్ట్ ఏం లేదు పుల్ల పుల్లగానే ఉంది ఇంకా తినాలి కదా ఉగాది రోజు ఆ పచ్చడి చేస్తారు కదా ఉగాది పచ్చడి అని చెప్పేసి
ఎట్లా తినడం ఇష్టమండి లైక్ కారం ఉప్పు వేసుకొని తినడమా లేకుంటే రసం ఇట్లా ఇష్టమా అండి చక్కెర రసం
ఆ రసమే అండి ఇప్పుడు ఒక్కొక్కసారి ఎక్కువన్నాయి అనుకోండి ఇప్పుడు అవి జ్యూస్ వచ్చే మామిడి అయితే వాటిని మొత్తం మిక్సీ ల పిండి పిండి షుగర్ వేసుకొని ఆ హౌస్ మేడ్ మాజాలేక్క చేసుకొని తాగడం ఇష్టమండి మనకంత రాక పోవచ్చు కానీ మనమే చేసుకుంటాం కాబట్టి ఎట్లూన్నా తాగేస్తాం
అంతేగా
పక్కల గురించి అవసరం లేదు నా చేసుకున్న మా ఎట్లున్నా కతం
ఏం ఏమన్నా ఆ అదే అండి ఇవి తింటారా అండి వాటర్ మిలన్ ముంజే
ఆ అవునండి అవునండి వా ఆ వాటర్ మేలన్ యాక్చువల్ గా ఈ రోజు కూడా తిన్న అండి చాలా మంచిది హెల్తీగా ఉన్నాను ఈ సీజన్ లో సమ్మర్లో దొరికేలళ్లో వాటర్ మిలన్ కూడా ఒకటి
కీర కూడా బాడీలో కూలు ఉంట తదండి ఇప్పుడు చాలా మంచిది హెల్త్ కి
తింటారా మీరేమనా అట్లాంటి
కీరా నేను రెగ్యులర్ గా తింటానండీ ఇవాళనే వెళ్ళి తెచ్చుకున్నా కని ఇంక తిన్లె ఆటిని తేవడం ఒక టూ డేస్ స్టోరీ చేసి తర్వాత తినడం అలవాటు
ఆహా మంచి మంచి గుడ్ హ్యాబిట్స్ ఉన్నాయండి
ఏదో అప్పుడప్పుడండి ఇంట్లో వాళ్ళ తిట్లకి
అహ్ అహ్ హ ఇంకా మీరు చెప్పారు చూడండి ముంజలు అవి ఇంకా మా సైడ్ అయితే కాలేదండి కనీ అవి చాలా బాగుంటాయండి అందులో వా చూసి జూసి ఆ భలే టేస్ట్ ఉంటాయండి నిజంగా
ఆ ఇంక రా
అవునవును రాలేదండి హలో మీ సైడొచ్చాయా హలో హలో హలో హలో